బావున్నారాండి
బావ్న్నా అండి మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు గట్టిగా మాట్లాడగలరా
ఇప్పుడు పినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నాను మీర్ ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఇంకేంటంటే విష్ విశేషాలు పండగ బాగ జరిగింద అండి మొన్న ఉగాది పండుగ జరిగింది కదా
అవునండి బాగా జరిగింది ఆ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నా అండి హలీం ఉగాదిని
ఆ మేం కూడా అది మన తెలుగువారి సాంప్రదాయమైన కొత్త సంవత్సరం పండ కదా మేము కూడా చానా బాగా చేసుకున్నాం అండి కుటుంబ సభ్యులతో కలిసి ఆ రోజు ఊ ఉదయాన్నే లేచి మంచిగా శుభ్రంగా మంచి కొత్త బట్టలు ధరించి దేవాలయాలకెళ్ళి పూజ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చి మేము మంచి నైవేద్యం కూడా చేసుకున్నామండి ఉగాది పచ్చడి చేసుకున్నామండి మీరు చేసుకున్నారా
అవునండి మేము కూడా ఆ రోజు ఎలా అంటే అండి ఆ ఇంటిని శుభ్రపరచుకొని తర్వాత పూజ చేసుకొని తోరణాలు కట్టి అంతేకాకుండా ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకొని పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు అన్ని ఇట్లా చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నామండి ఉగాది అనేది అవునండి మీరు ఈ యొక్క ఉగాది పచ్చిడి ఎలా తయారు చేస్ తరో తెలుస అండి మీకు
అవునండి నాకు తెలుసు నేను తయారు చేశానండి మొన్న ఉగాది పచ్చడి ఆ అందులో మామిడి పులుపు ఉప్పు కారం ఆ చింతపండు ఇంకా ఇలా తీపి ఇలా ఆరు రుచులు కలిపి మనముగాది పచ్చడి చేసుకుంటామండి ఈ ఆరు రుచులనే అనేవి మన జీవితంలో వచ్చే ఉప్పు క అన్ని సుఖ సం తోషాలు సుఖ దుఃఖాలు కలిపి ఈ ఆరు రుచుల్లో ఉంటాయి అన్నట్టుగా మనం భావిస్తాం కదా అలాం అనేసి చేసుకుంటారండి మేము చేసుకున్నామండి అలా
అవునండి ఈ యొక్క షడ్రుచులు అనేటివి మన యొక్క జీవితంలో అ కలిగే సుఖ దుఃఖాలు తర్వాత సంతోషాలు ఆనందాలు బాధలు కన్నీళ్ళు అన్ని రకాల ఆ అంటే జీవితం అంటే ఇన్ని రక కాల రుచులతో కూడింటుంది కాబట్టి అన్నిటిని అధిగమించి చివరకు సంతోషాన్ని ఆ కోరుకోవాలన్నట్టుగా ఉంటుందండి పండగ యొక్క సారాంశం
అవునండి మేము ఉదయాన్నే లేచి ఇంకా దేవాలయానికి కూడా వెళ్ళామండి మేము ఉగాది భక్ష్యాలు కూడా చేసుకున్నామండి మీరు చేసుకున్నారా
అవునండి మా మా దగ్గర అయితే ఓ అంటే ఓలిగలు అంటాము ఓలిగాలు చేసుకున్నాము అందులోకి నెయ్యి పాలు అట్లా తింటామండి కలిపి మీరు
మేము కూడా నెయ్యి కల్ కొని మంచిగా అందరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆ రోజు తింటామండి ఆ రోజు మేము దేవాలయానికి సాయంత్ర వేళలో కూడా వెళ్ళి ఆ రోజు మనకి పంచాంగ శ్రావణం చెప్తారు కదా పంతులు గారు మన రాషుల మీ నుంచి అది కూడా మేము అందరం కలిసి విన్నామండి ఈ సంవత్సరం చాలా బాగుందని పంతులు గారు చెప్పారు అలాగే పంట పొలాలు వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉంటారా అని కూడా ఈ రో ఈ సంవత్సరం పంచాంగ శ్రావణంలో ఓం చెప్పడం జరిగింది మీరు విన్నారండి
అ లేదండి నేనైతే వినలేదు మా దగ్గర ఎలా అంటే ఆ రోజు మా అంటే ఇంటి దేవుళ్ళని ఊరేగిస్తారన్నమాట. ఊరు మొత్తం ఆ రోజు రాత్ రాత్రంతా మేలుకుంటాం. దేవుని దగ్గర నుంచి దేవుడి ఇంటి దగ్గరి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి, స్వామి అంటే పూలు టెంకాయ కొట్టించుకొని, అట్లా పూజ చేసుకుంటార అన్నమాట. ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారు. కాబట్టి ఆ రోజు ఇంకా మేం నిద్రపోకుండా అంటే శివరాత్రి రోజు జాగరం కంటే ఎక్కువగా మేల్కుంటాం అన్నమాట.
ఇంకా చాలా సంతోషం కదండి మనం పండుగ వేలల్ నననే కదా అలా మనం మంచి సాంప్రదాయంగా దేవున్ని పూజించుకుంటాము. ఇంకా ఆ ఆ ఉగాదికి కూడా మనకు చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి కదా. ఆ మామిడికాయలు ఇంకా వరి మొలకలు అవి పెట్టి కూడా పూజించుకుంటాము దేవున్ని.
అవునండి ఉగాది తర్వాత ఇగ ఒక వేసవి కాలంలో మనకి ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు అనేటివి వస్తాయి. ఆ మామిడి పళ్ళ కోసం ఈ యొక్క ఉగాది పండగ గూడ ఉంటది. అన్నట్టు అంతేకాకుండా ఇదియొక్క పండుగ రోజు ఏంటంటే బంద్ బంధువులు తర్వాత ఎక్కడో దూరంగా ఉన్న అన్నలు, చెల్లెల్లు, స్కూళ్లు హాస్టల్ నుంచి వచ్చి మనతో పాటు పండగ సేల్ ఆ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేయడం. తర్వాత్ ఆ గుళ్ళకు వెళ్ళడం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. పండగ అంటేనే ఒక సంతోషం. అది ఏ పండగైనా న కూడా అంతే కదండి
అవునండి చాలా చక్కగా అదే చాలా చక్కగా చేసుకుంటాము. పండగ ఇంకా రోజు మనం నైవేద్యాలు కూడా దేవునికి సమర్పిస్తాము. కొబ్బరికాయ కొడతాము. అలా మనం అన్ని విద్ లుగా కుటుంబంతో కలిసి అందరూ ఈ రోజులలో ఉద్యోగాలు చేయడం వలన, కుటుంబ సభ్యులు కూడా ఆ పట్టణాల్లో స్థిరపడతారు. కదా వాళ్ళు కూడా మనకి పండగ వేళల్లో ఇంటికి రావడం. వాళ్ళందరు తో కలిసి మనం ఆనందంగా ఆ రోజు గడపడం చాలా బాగుంటుంది. ఇంకా ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం కదా. మనం ఇంకా మంచి అన్ని విధాలుగా మనం చాలా చక్కగా జరుపుకుంటాం. ఆ పండగ అనేది.
అవునండి. ఉగాది అంటే కొత్త సంవత్సరంలో కొత్త పండుగ. మొదటి పండుగ. అంతేకాకుండా కొత్త పంట కూడా ఇంటికి వస్తుంది. ఈ విధంగా రైతులకి సంతోషం తర్వాత, ఆ పండగ కూడా చాలా ఆనందంగా సంతోషం జరుపుకుంటారు. ఈయొక్క మొదటి కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కావడం వల్ల, ఉగాదికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎలా అంటే అప్పటికి ఏదైతే ఉందో, కొత్త బట్టలు అంటే ఆ ఈ యొక్క పట్టు వస్ వస్త్రాలు నేయడం గాని, తర్వాత పంటలు ఎలాంటి పంటలు అయినా సరే, ఈ యొక్క పండగ సమయానికి చేతికి రావడం, ఇలా ఎ ఈ యొక్క మామిడి పంట కావచ్చు. అన్ని రకాల పంటలు చేతికి రావడం వల్ల రైతులు సంతోషంగా ఉంటే మన దేశం కూడా సంతోషంగా ఉంటుంది.
అవునండి. రైతులు సంతోషంగా ఉండి సంతోషంగా పంటలు పండిస్తేనే కదా, మన దేశంలో మనం తినే ఆహారం మనకి దొరుకుతుంది. ఇంకా ఈ సంవత్సరం కూడా చాలా వర్షాలు చాలా బాగ కురుస్తాయి. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తారని, మన పంతులు గారు కూడా పంచాంగ శ్రావణంలో చెప్పారండి. ఈ సంవత్సరం అంతా మంచి సంతోషాలతో, ప్రజలంతా సుఖాలతో, ఉంటారని కూడా చెప్పడం జరిగింది. మేము సాయంత్రం వేళలో దేవాలయానికి వెళ్ళి మన రాశులు ఎలా ఉన్నాయి. ఇంకా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ, మనం ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండాల అన్నట్టుగా, ఈ పండుగ నుంచి మనం నేర్చు తునీతదే కదా
అవునండి ఏ పండుగ అయినా సరే. ఈ యొక్క మనలో సంతోషాన్ని నింపుతుంది. తర్వాత మనకు ఒక ధైర్యం ఇస్తుందిన్నమాట. అంతేకాకుండా దేవుని పట్ల మన యొక్క భక్ శద్రతి ఎలా ఉంటాము అలా మన పూర్వీ మనకి ఏం నేర్పించారంటే ఎలాంటి ఆ శాస్త్రాలు ప అవే చేయాలి తర్వాత ఒక అంటే ఒక్కో సైడ్ ఒక్కో విధంగా చేస్తరు కదా ఆ విధంగా
అవునండి. ఆ రకరకాల ప్రాంతాలు ఉంటాయి. కదా రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ పక్ సైడ్కి ఎలా జరుపుకుంటారో, ఆ ప్రాచీన కాలం నుంచి ఇప్పటికి కూడా అలానే జరుపుకుంటారు. కాకపోతే ఇంకా ఈ ఉగాది అనేది మన తెలుగువారందరికీ చాలా ప్రత్యేకమైన పండగ కదా. ఇప్పుడు ఈ కాలంలో అందరు ఉద్యోగంలో స్థిరపడి పండగలే మర్చిపోతున్నారండి. ఇంకా పట్టణాల వాల వాసులయితే అదే పల్లెటూళ్లలో చాలా ఆనందంగా గడుపుకు చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి రావడం వలన చాలా ఆనందం వ్యక్తం చేసి, ఇంట్లో తల్లిదండ్రులైనా గాని, కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా చేసుకుంటారండి పండగ.
అవునండి. అవును పండగ అంటేనే ఒక సంతోషకరమైన వాతావరణం. అంతే కాకుండా దూరంగ ఉన్నాం. అంటే మనఇం సొంత బంధువులు గాని మన ఇంట్లో వాళ్ళు కాని దూరం నుంచి మన కోసం ఈ పండుగ రోజు వస్తే ఇంకా ఆనందం ధాం రెట్టింపు అవుతది తర్వాత అందరూ కలిసి పండగని జరుపుకోవడం అనేది ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళ కోసం బట్టలు తేవడం తర్వాత వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుంటే మనం కూడా సాయం చేయడం ఆ విధంగా అందరం కలిసిమెలిసి పండగ జరుపుకుంటే యొక్క ఆనందమే చాలా ఆనందం అంటే ఆనందం చె మాటల్లో చెప్పలే విధంగా ఉంటుంది.
ఏ పండుగ అయినా మేము చాలా సాంప్రదాయంగా జరుపుకుంటామండి ఉగాది కాకుండా ఇంకా సంక్రాంతి అయినా దసరా పండగ అయినా ఇంకా శ్రీరామనవమి రోజు కూడా ఇప్పుడు రా వస్తుంది కదా శ్రీరామనవమి రోజు కూడా మేము దేవాలయానికి వెళ్ళి మంచిగా రాముల వారి సీతమ్మ కళ్యాణం చూసి చాలా ఆనందిస్తము అమ అండి ఇంకా మేము రాముల వారు సీతమ్మ కళ్యాణం అయ్యేదాకా అక్కడే ఉండి ఇంకా మేము అక్కడ దేవాలయంలో భోజనాలు చేసి మంచిగా ఇంటికి అందరం కుటుంబ సభ్యులతో వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి వస్తామండి ఆ రోజు కూడా మేము చాలా సంతోషంగా పండుగ అనేది జరుపుకుంటామండి
అవునండి ఏ పండుగ అయినా సరే మనం ఇంట్లో వాళ్ళతో కలిసి జరుపుకుంటే అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు అవునండి. ఆ పండుగల గురించి బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి చాలా చక్కగా తెలుసుకున్నామ అండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి